హలో హలో
హలో విన్పిస్తుందా ఆ బాగున్నామండి. మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారందరూ మేము కూడా సేమ్ ఇప్పుడే టిఫిన్ చేసినాం.
ఆ చేసాం చేసాం మీరు ఆ ఏం టిఫిన్ చేశారు.
మాదీ వడ మా అక్క గారెలు
ఇక్కడ దోశ దోశ ఇ
అవునా దోశే బాగుంటాది. ఎన్ని తిన్నారేంటి
హలో ఆ నాకొక సందేహం ఉందండి ఈ టెంపుల్స్ గురించి ఇక్కడ మ్ ఇస్క ఎప్పుడైనా మీరు విజిట్ చేస్
హలో హలో
హలో ఆ ఇస్కాన్ టెంపుల్
వినిపిస్తుందా
హలో ఆ విన్పిస్తుందా ఇస్కాన్ టెంపుల్ వెళ్లార ఎప్పుడైనా అంటున్నా
ఆ వెళ్ళాను ఒకసారి నా పుట్టిన రోజు రోజున వెళ్ళేసి
మ్ హు ఎలా ఉంటుంది కొంచెం చెప్పగలుగుతారా
చాలా బాగుంటది. ప్రేయర్స్ ఉంటవి. ఫస్ట్ మనమేళ్ళగానే దేవుడి దర్శనం చేసుకుంటాం. దేవుడి దర్శనం చేసుకున్నాక వ ప్రసాదం కౌంటర్ ఉంటది ప్రసాదం తీసుకొని కూర్చు నోట్ తోటి మళ్ళీ భజన స్టార్ట్ అవుద్ది. ఆ భజన స్టార్ట్ అయిపోయినంక మళ్ళీ మనకి ఆ చేసుకోవడానికి ఉంటది. జపమాల ఇస్తారు జపమాల వన్ నాట్ వన్ట టైమ్స్ చేసుకోవచ్చు ఒక శ్లోకం కార్డిస్తరు. శ్లోకం కార్డ్ తోటి మనం ఇక చేసు కుంటూ ఉండాలి తర్వాత అయిపోయినాక మళ్ళీ మొక్కుకొని
ఓ అవునా మీకు ఏ దేవస్థానం అంటే చాలా ఇష్టం
అన్ని దేవస్థా
అంటే మంచిగా ఉంది అంటే నేను వెళ్ళాలినుకు అనుకుంటున్నాను ఏదైతే మీరు నాకు చెప్తారో అది ఆ వెళ్దామని అనుకుంటున్నాం ఫ్యామిలీతోోని
అవునా కాశీ అట్లా వెళ్ళండి గంగాహారతి ఉంటుది అక్కడ బాగుంటుంది
ఓకే మీరు వెళ్ళారా కాశీకి
లేదండి నేను ఇట్లనే ఫోన్ లో చూస్తున్నా చాలా బాగుంది అ ఆరుణాచలం కాశీ వెళ్ళాలనుకుంటున్నా టైం దొరికినప్పుడు మేము కూడా
ఓకే మీరు వెళ్ళేటప్పుడు మాకు చెప్పండి మీతో కలిసి వస్తా అంటే మీకు ఇలాంటి ఎక్కువ ఆసక్తి కదా అందుకే అడుగుతున్నాను
ఆ ఎక్కువ శక్తిగానే ఆ టై లో మీ
ఆ అది కూడా కరెక్టే అది కూడా కరెక్టే చూసుకొని పోదాం ఒకసారి అయితే అ నాకు మీతో వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఎంటే మీకు విరి గురించి బాగా తెలిసు ఉంటది కదా అనేషి
ఆ తెలుసుకొని వెళ్తా నాకు ఇలాంటివి
ఉ అలాగే మీరు ఆ యోగా చేస్తారు అని విన్నాను అది నిజమేనా
ఆ అ ఆ అప్పుడప్పుడు చేస్తా
ఓకే మీరు ఆ యోగా చేస్తా నేను కూడా చేస్తా బటర్ఫ్లై ఆసనాస్ పీరిడ్స్ కోసం అనేసి మ కోసమైనా యోగా ఆసనాలు చూస్తాం అనమాట
అవునా చాలా మంచిది ఈ రోజు
సాత్విక్ యోగా ఈ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఒక సాత్వక్ కాని దాంట్లో చూసిసాం అనమాట నేను మా ఫ్రెండ్స్
అవునా
సూర్య నమస్కారాలు చేస్తాం మార్నింగ్ నెల పాటు చేసాం అనుకుంటా మా ఫ్రెండ్స్ తో కలిసి
మరి బాగుందా
ఆపేసా
అవునా బాగుండే నా అప్పుడు మరి చేసినప్పుడు అ ఆ హ
ఇంకా మీరు ఈ ఈ మాసంలో రం రంజాన్ వస్తుంది కదా రంజాన్ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
అవును అంటే మేము ఎక్కువ సెలబ్రేట్ చేసుకోము ఎవరైనా తెలుసు న్న వాళ్ళు ఉంటే తీసుకొచ్చి ఇస్తారు
మీకు ఏమన్నా తెలుసా రంజాన్ గురించి
ఆ తెలుసు ఇంక అందరూ ఆ రోజు ప్రేయర్ చేసుకొని వాళ్ళ కది పెద్ద పడుగ కదా వాళ్ళు ఇట్లా సెలబ్రేషన్ చేస్ కుంటారు ఇంకా అందరు కలిసిఒక చొట మీకు తెలుస ఏమనా
ఆ
అ
అది అది ఎలా చేసుకుంటారు
ఆ ఉగాది ఫస్ట్ పొద్దున్న లేసి ఇళ్లంత శుభ్రం చేసుకొని దీపం ముట్టిచి ఉగాది పచ్చడి చేసుకు కొనీ
ఉమ్ మే మా దగ్గర కూడా అలానే మార్నింగ్ లేవ
ఊ హు
ఊ హు
ఆ కుండ శుభ్రం చేసి దాన్ని పచ్చడ కోసం ఆ చేనికి మా నాన్న చూస్తారు మా నాన్న చూసి కంకనా అల్ పోల్ కడ అనితరన్నమాట తిన్నాక బొబ్బట్లు తింటాం ఆ రోజు మ మటన్ కూడా చేసుకుంటాం
మటన్ చేసుకొం మా సైడ్ అది పండగ కదా మీరు తింటార మటన్ ఆరోజు మీరు మటన్ తింటరా హలో హలో
ఆ హలో
హలో
ఎట్లారా
ఆ మీరు మటన్ తింటర ఆ రోజు ఆహా మెమరోజ్ పండగదా అసల్
అవునా మేం ఆ రోజు కొత్త సంవత్సరం అనేసి తింటాం అనమాట బొబ్బట్లు తిన్నాక దేవున్ని పూజ అయిపోయాక తిండం
మేం తినమండి ఆ రోజు మాంసాహారం జోలికే ఎల్లము
ఇలానే దీపావళి సంక్రాంతి ఇలాంటి పండుగలన్నీ ఇ మేము దీపావళి సంక్రాంతి ఇంకా మా దాస్
ఉమ్ దసరాకి తింటాం దసరా సంక్రాంతి కి తింటాం దసరా కూడా ఐపోయినంక తింటాం నవరాత్రులు ఐపోయినంక కనీ దీనికి తినం దీపావళికి కూడా తినం మేం దీ వాళ్ళకి నోములు ఉంటాయి మా సైడ్ ఏంటి ఆ ఏంటి హలో
వినయక చవితి ఎలా జరుపుకుంటారు